పందిరింద బా
అంటి
ఆ తీరిందా పని ఏం చేత్తాన్నవ్
ఆ ఆ తీరింది వంట చెత్తన్నావ్ నువ్వేం చెత్తన్నావ్
ఏం లేదురా బిడ్డలు ఏం చేస్తాండ్రు మాంచిగా ఉన్నారా
ఆ బానే ఉన్నారు అంటీ ఏం కూర వండినావ్
బీరకాయ వండిన పొద్దున
అరే మా కూర ఎప్పుడు తీసుకుపోయినా నువ్వు మాది కూడా బీరకాయ టమాటా మాది కూడా బీరకయ ఏం చేస్తాన్నావ్ అంటే స్కూలు పోయిందా పోట్టి
ఇయాలా పోలేదు వాళ లేదంట కదా సెలవా అంట కదా
ఇవాల ఎందుకట
ఏమో ఇయల సెల్వ అని మళ్ళీ మేడం చెప్పిందిట నిన్ననే రేపు రాకుల్లి సెలవు అని చెప్పి పోల ఇయ్యా కావచ్చు
రాదా ఎమ్మో మరి తెలివదు ఏంటి
మొన్న ఇప్పుడు కాదట నువ్వు అన్నది ఇప్పుడు ఇరవై ఆ సరుకు ఉన్నది అవ్వ శుక్రవారం ప్రతి శుక్రవారం
ఆహా మరి ఎందుకో
అన్నయ అందరు అన్ని స్కూల్ బంద్ అ ఉన్నాయి ఇయలా
ఆహా అయిన పిల్లలకు పొద్దుగాళ్ల వర్షం కొట్టినందుకు మంచిగా పొందే నయం అయింది ఏం పచ్చడి పెట్టినావ్ అంట
పచ్చడ మామిడికాయ పచ్చడి పెట్టలేదు కాని టమాటా పచ్చడి మాది చింతకాయ పచ్చడి పెట్టినా
ఉహు ఎందుకు మామిడి కాయలు దొరకాలే మరి
మావిడికకాయ దొరకదు నీ దొరికినాయి కానీ అప్పుడు మాకు వాళ్ళేరోజు వాళ్ళే కదా
ఉహు
చుట్ మా ఎవలో పాలోల్లు సచ్చిపోఇల్లు సు ట్టొచ్చింది సుట్ట అయిపోయినాక నాకు పర్లేదు ఇగ
ఆ
ఇట్లా కాలం దగ్గరకి వచ్చింది పండు పండినాయి కాయలు
తెచ్చుకున్నావి కూడా పండ్లయినాయి నేను పెట్టినా కానీ మళ్ళా కొన్ని పెడుదామని తేత్తె మొత్తం పండ్లయినాయి రోజు రెండు తినుడు
మ్ మ్
టమాటో పచ్చడి కూడా పెట్టలే
టమాట పచ్చడ పెట్లే కాని చింతకాయ పచ్చడ పెట్టిన చింత చింతకాయ పచ్చడ పండ్లు తెచ్చినప్పుడు
ఆ
ట్ల రుబ్బచ్చినా అది గదే ఉన్నది వేసుకొని ఎప్పుడన్నా అట్ల
ఆ వర్షం పడుతే ఇగ కూరలు వం తినడానికి అప్పుడప్పుడు వీలు కాదు కదా ఏదో ఒక వేసుకొని తినడానికి ఉంటది
సడన్గ్ అది వేసుకోని తీని అవు స్కూల్ పంపచ్చు కద బా
అవును అవును ఒక్కొక్కసారి బాక్స్ లో కూడా పెట్టి పంపియొచ్చులే ఒ రెండు గుడ్లు ఉండక పెట్టి పచ్చడ పెడితే అయి పోయే అప్పుడప్పుడు ఏం చేస్తాల్లు
ఇగ వర్షం కొట్టి ఈ అయా ఎండగొట్టిన బట్టలన్ని పిండేసుకున్నాం గాని సాయంత్రంకో సేపట్ల కూర్చుదంమంటే వానగ కోట్టింది ఇగ బయటికేళ్ళకుంట
అవును సాయంత్రం బనే పడ్డాదీ గిన్నెలన్నీ బయట వేసినా తొమ్ముదామనుకున్నా
మ్ మ్
వర్షం వెలిచినాక దోముదమనుకున్నా అవి అన్నే ఉన్నాయి పిల్లలు కొంచెం పకోడి చేయమంటే క్యాప్సికం బజ్జి చేసినా
మ్ హు
తిన్నరు
మ్ చుట్ వాళ్ళు పోయిళ్ళర మీ మరిది పిల్లలు వచ్చిల్లు కదా
బావ పిల్లలు పోయిర్రు అంటి ఆ అత్తమ్మున్ను పిల్లలిద్దరు వచ్చిళ్ళు వాళ్ళు ఆ రోజే పో యిండ్రు స్కూల్ కి పోవాలి కదా మళ్ళీ హాస్టల్ కు పోవాలే పెద్ద పిల్ల అనేసి మా బావ మా ‌ యారలు రమన్ని ఫోన్ చేస్తే పోయి బుధవారమే పోయినా బుధవారం పోఇల్లు
మ్ హు అందరు బుధవారం రోజె పోయిల్లు పిల్లలు కూడా స్కూల్ కు ఆ అ సోమవారం రోజు అష్టమని పంపే అది అది ఎంది అమాస అని పంపీ లేదు ఆ మ్
బుధవారం పోయిండ్లు బుధవారం వర్షం పడ్డదీ
మ్
అ.. ఎం వండుతావండి మరి
తియేసే అండి నద్ అదే ఉన్నదవ్వ ఇప్పుడు ఎం వండ ఒక్కటే కూర వండుత రోజుకి రెండు అంటే అబ్బో మా వాల్ల కాదు ఇగ
ఆహా
అదే
మేం వండుకోవాలే ఇప్పుడు కూర
అవునా
వంకాయ వండుకోవాలి
వంకాయ వండుతావ.
ఫోన్ చేసిర ఎవరన్నా
చేసింద అవ్వ, నిన్న చేసింది ఇప్పుడు చేస్తా, అన్నది చేయలే మళ్ళ.
పెద్దది కావొచ్చు నైట్ వర్క్ మాట్లాడతా అన్న
ఆ సెల్లు కట ఏమో అయిందట సెల్లో ఒక్కొసారి ఆన్ అయితలేదు అని అన్నది
అదే అదే అందుకనే ఆగుతంది మావయ్య వచిన్డ
ఇంగ రాలేదవ్వ వత్తడు కావచ్చు
ఆహా
ఇంక ఏం లేద్లే ని బిడ్డలకు కోనేయాలి నా బిడ్డకు రాఖీ పండగ వరకు
గప్పటి వరకు ఎయరా ఆండి
ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకుంటాన్న నీ బిడ్డలను
ఆ బుక్ చేసుకోవాలె మరి ఏత్తది ఏత్తది చిన్న చేతులే కద ఎంతున్నాయి నీ బిడ్డ చేతులు
ఆ ఇప్పుడు మధ్యలో ఫంక్షన్లు ఏమి లేవు కానీ గప్పుడే ఇగ రాకి పండగ వరకు
తను మంచిగా ఏదైనా కాదనరు కానీ అప్పుడు వరకు ఏసుకోవాలి ఏఇస్తానని
ఆ ఏస్తార్లే చెప్పినావ్ కదా ముందే బుక్ చేసుకుంటన్నావ్ కాబట్టి
ఆ ఆ
మైదాకు ఆషాడం వచ్చిందా ఆండి
రాలే కావచ్చవ్వ ఇంకా ఇప్పుడు అదే కావచ్చు వచ్చేది ఆషాఢమే కావచ్చవా
ఆ మృగశిల అయిపోయిందిగాని మరి ఎప్పుడో ఇగ మైదాకు ఆషాడంలో బాగా పెట్టుకుంట్రు కదా మస్తు
ఇప్పుడు పద్నాలుగు తారీఖు అనుకుంట ఆషాఢం పద్నాలుగు తారీఖు నుంచి మళ్ళ వచ్చే నెలల ఆ ఆగస్టుల పా పద్నాలుగు లేదు మళ్ళ పన్నెండు తారీఖు ఉండది అమాస
ఆహా అమాస్య తోటి అయిపోది కదా
ఆ ఆ
అప్పుడు ఫుల్ పెట్టుకుంట్రు మైదాకయితే అబ్బబ్బ నాలుగైదు సార్లు పెట్టుకున్
మైదాకు దొరకది ఏం దొరకది ఇ మా చెట్లు ఎక్కడ ఉన్నాయని మావయ్యని క్కదెమ్మంటే ఏడున్నాయి ఏడగోస్కరావలి అంటడు
అటు గ్యాస్ కంపెనీ సైడు లేదు అట్న
లేవ్వట అన్ని చె చెట్లన్నీ కొట్టేసిండట
అదే ఫుల్లు మైదాకు ఇగ తిరుపతి రెడ్డోళ్ల కాడ కూడ బాగుండేది మైదా
ఊ
ఏం చేస్తాంది అమ్మాయి
అమ్మాయి ఏం లేదు ఆపిల్లొత్తే మాట్లాడుతుంది ఆపిల్లతోన్
ఊ ఏందాంటి
వాళ్ళ దోస్త్ అచ్చింది ఆపిలు జయక్క మనవరాలోత్తే ఆమె తోని మాట్లాడుతుంది
ఆహా దోస్తల బాగ
బాగ ఇద్దరు దోస్తులు బాగ
ఆ ఈన్నే ఉంటారట కదా వాళ్ళు
ఇక్కడనే ఉంటరట ఆమెకు ఫ్రీగా వచ్చిందట కదాబ్బ సీటు
ఎవలకు ఫ్రూటికా
కాదు చిన్నపిల్లకట అంటే మరి ఎవరు మీకు ఎవరి సంతకం పెట్టింది ఎట్లా అచ్చిందని నేను అన్నా అంటే ఆయననే పేపర్ ఇచ్చిండు అన్ని కాగిదాలు రింపుకోమ్మన్నాడు రింపుకున్నాం నువ్వు పది పద్దానుక నా బిడ్డకు సీ
బెస్ట్ అవైలబుల్ సీట్ ఆంటీ బెస్ట్ అవైలబుల్ అని అంటరు ఫ్రీ ఇప్పటి నుంచి ఇగ టెన్త్ వరకు ఫ్రీ హాస్టల్ల
ఊహు హు మరి అంద అట్లా అందరికి ఉండదా అబ్బా మరి
ఉంటది
ఆ స్కూల్నే ఆ
ఈ మీసేవకాడికి పోయి నువ్వు అడుగుతే అయిపోవు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు
ఆ ఆ స్కూల్నే అట్లుంటాయా ఇప్పుడు జీమ పోయే స్కూల్లు ఉండదా అట్లా
రెండు వేల ఇరవై ఒకటి బర్త్ డే ఉన్నోళ్ళు పుట్టినోళ్ళకేనాట
ఆ ఈమో అప్పుడే పుట్టింది
రెండు వేల ఇరవై ఒకటేనా
ఆ
మరి ఉంటాది కదా
అంటే స్కూల్నేనా వేసుకోవచ్చా మనం
సాధనా స్కూల్ ఉన్నది అరవింద ఇంకా ఇది అరవింద ఉంది బ్రిలియన్ ఆ సన్రైజర్స్ ఉన్ను సాధన ఉన్నది బ్రిలియట్లా కూడా ఉన్నాదాట
ఆ అటేయ్యడాట వాళ్ళ డాడీ ఇటే వేసుకుంటా అంటాండు.
సనరైజర్స్ సాధన ఉన్నదాండి
ఆహా
సాధనల కూడా చాలా మందే పిల్లలు ఉన్నారు ఒకసారి నువ్వు అడుగుతే అయిపోవు
ఆపిల్ ఈమెకంటే ఒక నెల రోజులు పెద్ద ఆమె మార్చిన బుట్ ట్టింది ఈమె ఏప్రిల్ లో పుట్టింది
అరే ఒకసారి నువ్వు రేపు మీసేవకడికి పోయి అడుగు
ఆ అమ్మ చెప్తేనే నేను మామతోని చెప్పినా పద్దదాను కంటే ఏందబ్బా మనకు నయం కదా ఉండి లేని బతుకులకు ఆ
ఒకసరి మామయనన్న పోయి రేపు అడగమను గి మీసేవకాడికి పోయి అడుగుతే చెప్ టరు డేట్ అయిపోయిందా ఇం ఉన్నదా మరి ఇట్లా సంగతి అని చెప్తే వాళ్ళు నువ్వు బెస్ట్ అవైలబుల్ అనరా ఉన్నా కూడా హాస్టల్లా ఇట్లా ఫ్రీ ఉంటది చూడు పిల్లలకు టెన్త్ వరకు గాది ఎప్పుడు పడ్డాయి అది ఇది అని అడిగితే అయిపోతాది లేపోతే గి బలుగురు జనార్దన్ ఉంటాడు మామయ్యకు తెలుసు ఆయనని అడుగుమను చెప్తాడు లేకపోతే సృజన్న్ని అడుగుమనాలే ఆ
ఆయననే చెప్పిన ఆయన ఆ స్కూల్లా చేత్తడారా
సృజను ఆ చేసేది మరి ఇప్పుడు చేత్తలేడు కావచ్చు పీటి సారుగా చేసిండు సృజను కాకపోతే అడుగుతే వాళ్ళకు తెలుత్తది అంటి
ఆ
ఆ తెలుస్తది ఒకసారి మామయ్యని అడగమను
ఏ సు ఇప్పుడు ఆమె చదువుకోవడానికి ఏ స్కూల్ అయితే ఏమిన్నది ఈ మామయ్య ఏమంటాడు ఈటైతేనే ఎత్త ఫ్రీగా ఆటు ఏమద్దు అంటాడు
ఏటు ఎత్తడాటా
ఈమె ఇంతకుముందు పోతే లిటిల్ ఫ్లవర్స్ ఆ స్కూల్లోనే అయితేనే ఏత్తాడాటా
అన్ల ఉన్నదో లేదో మరి లిటిల్ ఫ్లవర్ల మాదే పి అడగాలి
మాదక్కడైతే తెలుత్తాది
అన్ల లేదానే తెలుసా ఆంటీ లేదా అట కూడా
ఆహ
సన్ రైజర్స్ ఉన్ను సాధన బ్రిలియంట్ గి మూడే ఉన్నాయి
ఉ బిలియన్లు కూడా మంచిగానే ఉన్నదన్నారు మంచిగానే చదులుతాళ్లు పిల్లలు మంచి
సాధనోళ్ళు తీసేసుకున్నారట
ఆ
ఉమ్ సన్ రైజర్స్ ఉన్నారట
ఏం చెప్తే ఏం చెప్పలే కోడలని అడుగితే ఫ్రీ అనే మాకు మా బిడ్డ అన్నది ఎట్లా రా అంటే నాకు ఏం తెలువదు అత్తమ్మా ఆయన సా ఆయన పేపర్ ఇచ్చిండు అన్ని నింపుకొని తీసుకపోయి స్కూలో వెయ్యమని
ఎవ్వరిచ్చిరంట మరి పేపర్ అ
ఆ పేపర్ ఎవరి ఇచ్చిరంటే ఆయన పేరేమో బలుగురు రయన ఆళ్ల పేరేం పేరు
ఆ జనార్దన్
ఆ అయన ఇచ్చిండట
చెప్పినైనే తననే అడుగుతే అయిపోతది
ఆ
తెలుసుకోమ్మననా మరి రెండు వేల ఇరవై ఒకటి ఏ నెల
నాలుగో నెల ఆమె మూడో నెల్లో పుట్టింది ఆ పిల్లో ఇమ నాలుగో నెల
ఆంటీని జయశ్రీ ఆంటీ వచ్చింది అడుగు
ఆ సరే
సృజనకు ఆల్రెడీ చేతంది గాని సృజన్ ఎత్త్తతలేడట జనార్దన్ నెంబర్కు చేయమని చెప్తా ఉమ్ నేను తెలుసుకుంటతి నువ్వేం బాధపడకు ఆంటీ తెలుసుకుంటది నాకు చెప్తది నేను నీకు చెప్తా
ఏ ఒక్కడు చేసుడు ఇటాటెల్లుడు ఇబ్బంది అయితందవా నాకు పనే లేదాయే పనుంటే మంచిగుండు
అదే సరే ఆంటీ ఉండు
ఆ ఆ సరే అవ్వ ఉంటాను
ఆ